గుడ్ ఆ గుడ్ ఈవెనింగ్ మేడం
ఆ గుడ్ ఈవెనింగ్ మేడం
ఆ బాగున్నాం మేడం
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి
అయిందా డిన్నర్ అయిపోయిందా హలో హలో హలో హలో హలో
హలో మేడం
డిన్నర్ అయిపోయిందా
ఆ అయిపోయింది మేడం మీది అయిపోయిందా
ఆ కాలేదండి ఇంకా చెయ్యాలి వంట అయింది
ఏంటి స్పెషల్ మేడం
ఇవ్వాల ఏం స్పెషల్ లేదండి చికెన్ బిర్యానీ చేసాను ఇవాల ఫ్రైడే కదా మా ఇవాళ ఫాస్టింగ్ ఉండేనయితే బిర్యానీ చేశానండి
అ నా ఇవల్ళ దగ్గర్లో ఏమన్నా విశేషాలున్నాయా మేడం
ఆ దగ్గరలో అంటే ఇప్పుడే మేము ఉఊరికి ెళ్ళొచ్చానండి ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినమా అలాగే లక్ష్మీ పథకం కింద ప్రీ బస్సు లో ఇక్కడ దగ్గరలో ఊరికి వెళ్ళొచ్చాను కొంచెం పని ఉంటే మీరు ఉపయోగిస్తున్నండి మహాలక్ష్మి పథకాన్ని
ఉపయోగిస్తున్నాం మేడం
మంచి స్కీమ్ తీసుకొచ్చింది కదా గవర్నమెంట్
అవును మేడంమ్ అదే ఉన్నా ఇదేంటిది కరెంటు బిల్లు ఇది మహిళలకు సేఫ్ అంటే ఇలా పొదుపు వేసుకోవాలంట అన్నది దాంట్లో ఓ రెండు వందల అయినా పొదుపు అయితుంది కదా మేడం
అవునవును అయితున్నాయంండి మళ్ళీ దవాక మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కూడా అందిస్త స్తున్నారట మరి మీ ఊర్లో వచ్చాయా అండి
ఆ వచ్చాయండి కొందరికి
అవునా చేరానా వడ్డీ డబ్బులు కూడా వాపస్ ఇచ్చారని అంటున్నారు నిజమేనా అండి
ఆ కొన్ని కొన్ని గ్రూపులలో వచ్చినాయంండి కొన్ని గ్రూపులలో రాలేదు రు
అవు ఇంకా అండి ప్రభు వ పథకాలు ఎలా నడుస్తున్నాయి మీ ఊర్లో ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి మరి టైం కి పెంచిన సరఫరా అవుతుందా అండి
ఆ అయితుందండి ఇంద్ర మ ఇళలు కూడా వచ్చినాయి
హ అచ్చా అచ్చా ఇంకా ఎండలు ఎలా ఉన్నాయంండి
ఎడాలు విపరీతంగా ఉన్నా అండి ఈ మార్చలే గ ఇంతగానని చెప్తున్నాయి ఇక పోన్ పోన్ ఇంకంట్లా ఉన్నాయి
ఏమో ఈసార్ రెండలు బానే ఉంటాయిని అంటున్నారండి జనాలు కూడా వర్ష షాలు ఎక్కువ పట్టడం వల్ల ఎండలు కూడా బాగైతాయి అని అంటున్నారు పెద్ద మనుషులు
అవును ఇది చలిక వర్షాలు ఎలా వచ్చినాయో చలి అంతే పెట్టేసింది కదా అందుకనే ఎండలు కూడా అట్నే ఉన్నాయా ఉంటాయ అని అంటున్నాడు ఇక్కడ
అవునవును అట్లనే
పె పె ఎన్నవా న ఇంకాయ చెప్పాల
చెప్పాలండి ఇంకేమనా పచ్చళ్ళు పెట్టారా ఎండాకాలం వస్తు వచ్చండి
ఏం లేదండి ఒక టమాటా పెచ్చర పెట్నాం
అవునా ఎలా అండి ఉడకబెట్టి పెట్టారా లే కాకపోతే ఎండబెట్టి పెట్టారాండి
ఉడకబట్టే పెట్నామండి
అవునా నేను కూడా ఇవ్వాలి రేపు అది అన్న వడియాలు చేద్దాం బియ్య పొడియాలు చేద్దాం అని అనుకుంటున్నానండి
ఆ ఎలా చేస్తారా అండి ఉడకబెట్టి చేస్తారా లేకుంటే పిండి పట్టిచ్చే చేస్తారా
ఆహా రకాలుగా చేయొచ్చు అండి పిండి బట్టి కూడా చేయచ్చు
మిను బ బియ్యము ఉన్న అదే మినపప్పు ఏసీ పిండి పట్టించి ఆ ఒక గ్లాసడు అంటే బాగా మెత్తగ దు మెత్తగా పట్టద్దు కొంచెం రవ్వ రవ్వ ప ట్టి ఆ మనం ఉక్మా రుద్దుకుంటం కదాండి గ్లాసు కు ఫోర్ గ్లాసెస్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసి ఇట్ల రుద్ది పెట్టేయడమే అండి
దాంట్లో ఉప్పు ఓమా అవన్నీ ఎయ్యరా అండి నువ్వులు
ఉప్పు వోమా నువ్వులు ఇవి కామనే అండి అవి వడియాలల్ల
సోడ కొంచెం సోడా కూడా వేస్తారని విన్నాను
ఎస్తే ఏంటంటే అవి పొంగుతయి ఆయిలు కూడా బాగా పడుతది అవసరం లేదండి సోడా వేయడం ఆ చాలా బాగ పొంగుతయి
అవునా మా దగ్గర అయితే మేము ఆలుగడ్డ వడియాలు టమాటా వడియాలు కూడా చేసుకుంటామండి
ఆ వాటితో పాటుగా ఇవి ట్రై చేయండి బాగుంటయి
అవునవును ఆలుగడ్డ వడియాలు చూ చాలా బాగుంటాయండి సగ్గు బియ్యం వడియాలు కానివ్వండి
అవునండి నేను సగ్గు బియ్యం వడియాలు పెడతాను ఈ బియ్యప్పిండి తోటి వడియాలు పెడతాను
సగ్గు బియ్యం వడియాలు ఎట్ల పెడతారండి
బాగా ఇట్ల నార్మల్ లే అండి కొంచెం సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలే నానబెట్టుకొని అవి కొంచెం ఉడకయించాలి ఉడకబెట్టి దాంట్లో ఓమా నువ్వులు ఉప్పు కామన్
సగ్గుబియ్యాన్ని ఒక ఎన్ని గంటలు పెట్టాలండి
ఒక వన్ అవర్ మంచిగ బాగా ఉమ్ చాలండి ఎక్కువ అవుతది అదే మంచిగ ఉబ్బుతయి కదా సరిపోత
మా ఇంటి దగ్గర ఉన్నోళ్లు మా త్రం ఒక రాత్రి నానబెడతారండి సగ్గు బియ్యాన్ని
ఆహాహ అవసరం లేదండి వన్ అవర్ అయితే సరిపోతది అది
అవునా
వన్ అవర్ అయిందనుకో అవి పెట్టేయచ్చు ఇగ మా అత్తమ్మ వాళ్ళు మహారాష్ట్ర వైపు ఉంటరు కదండి వాళ్ళు ఇట్ల షాబ్దాన అని ఆవిరి ఇప్పుడు నాన పెడతరు కదా నానబెట్టినంక ఫుడ్ కలర్స్ అవి ఇవన్నీ వేసి చిన్న మూతలు ఉంటయి కదా అండి చిన్న చిన్న మూతలల్లా అవి ఆవిరికి మంచిగా ఆ ఒత్తేసి ఆవిరికి ఉడకపె పెట్టి తీస్తరు అవిటిని ఎండబెడతరు అవి ఇంకా బాగు అండి మన షేపులు ఉంటయి కదా ఒకటే షేప్ లా చాలా బాగుంటయి అవి ఆ
అవునా ఆహా అవునండి సగ్గుబియ్యము ఇప్పుడు ఎండాకాలంలో కూరగాయల కొరత ఉంట ది కాబట్టి కొంచెం పప్పుచారు చేసుకొని కూడా
ఈ సగ్గు బియ్యం ఆవిడ ఏవ ఏవైనా వడియాలో పెట్టేసుకుంటే కొంచెం పడుపునిండా దినచ్చు ఈ ఎండకు వాట్రే ఎక్కువ దాగుతాం
మిరపకాయలు గుడా జేస్తారా అండి అవే అవి ఎలా జేస్తారు
పల్లటి పెరుగుల ఆ వా దొడ్డు మిర్చి ఉం ఉంటాయ్ గదా అండి బజాట్లో మనం మిర్చి బజ్జీలు జేసుకునేటివి ఉంటాయ్ గదా అవిదిసుకొచ్చి ఆయంత కడిగి అయంత కోసి అంటే రెండు తొడుమున్ చాలే ఒకటే సారి కడిగేసి పెరుగులో నాన బెట్టాలే త్రీ డేస్ నానం బెట్టాలె నాన బెట్టి ఎండబె ట్టేసుకోవడమేమె
అవునండి అవును బ చాలా బాంటాయి గదా చాలా మిర
ఆ పప్ పప్పులకైతే బెస్ట్ కాంబినేషన్ అవి
అవునవును ఇంకా అండి ఇంకేమేమి జేస్తరు ఎండాకాలంలో
ఆ ఇంకేం లేదండి రాదే అగో బియ్యం లాగ నూకలెళ్తాయ్ జూడండి ఆవిడి తోటి వాడియాలు జేస్తాం ఆ సగ్గు బియ్యం ది చల్లమిర్చి అంతే ఇగా ఏం చెయ్య
ఆహ అవునా అండి మా దగ్గర అయితే ఈ గోధుమ సేమ్యా లు గూడా చేస్తారండి ఎండాకాలం వస్తే గోధుమ పిండి పట్టిచ్చేసి
కానీ అవి బాగా రోజులు ఉండాయ యండి అబ్బుడు నార్మల్ గా మనం జేసుకుంటాం గద ఒకా వన్ మంత్ టూ మంత్స్ వరకు నా బామ్మన బానే ఉంటాయ్ తర్వాత ముక్క వాసన వచ్చి అవంత టేస్ట్ అనిపియ్యవు ఉన్నా గూడా అయి పారేయడమే
అవునండి ఎండాకాలంలో పిల్లలు పాస్తా మ్యాగీ అని అంటారు కదా అవి హ అది మైదాతో చేసుం టాయ్ గాబట్టి అవి పెట్టకుండా పిల్లలకి నేను ఇట్లా గోధుమాల తోటే దాని సేమ్ అన్ని అలా రూపంలో చేసుకొని మ్యాగీ అనేసి అలా చేసిస్తామండి పిల్లలకి
నవునవుని
అవునండి మీరు చేస్తారా మీ ఇంటి ద
ఆహా ఆ చేస్తారండి కానీ ఆ ఆ ఇగ కొంచెమే ఎవరింట్లో వాల్ల ఇట్లా చేసేవి చేస్తారండి ఇంటి దగ్గరల్లా
ఇగ ఎండాకాలం పనులు ఏముండవు గాబ ఇట్లాంటి పనులు గల్పించ్చుకుంటూ ఉంటారండి
అవునండి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ చేన్ వర్షాకాలం చలికనన్నా నాటు వేసుడు అది ఇది వెళ్తారు కదా ఇప్పుడు ఎ ఉండయి గాబట్టి అన్నం గుడా తినబుద్ధది గాదు ఇగ అయి జేసుకుంటూ ఉంటారు
ఇంకా అండి ఏంటి విశేషాలు
రంజానొస్తుంది గదండి ఏంటి విశేషాలు
చెప్పాలండి మీరే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇవే కాకుండా మనము ఇక్కడ ఏం జేస్తారంటే ఎండ వేడి తగ్గియడానికి పచ్చి మామిడికాయలు ఉడు ఉక్క పెట్టి కూడా రసం చేస్తారండి మీ దగ్గర చే
ఆహా చేయరండి
ఇప్పుడు మామిడికాయలు ఉంటాయి కదండి ఆ మామిడికాయల్ని ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా ఉడకబెడతారండి ఉడక పెట్టి దాని పొట్టు తీసేసి రసం చేస్తారు చేసి బాడీలలో ఉంచుకొని ఎండలకు పోయి వచ్చిన వాళ్ళకి షర్బత్ లాగా దీంట్లోనే వేసిస్తారండి అలా చేయడం వల్ల అంటే చలువ చలువ బాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉసిరికాయలు కూడా దొరుకుతాయి కదండి ఆ ఉసిర్కాయల ల్ల కూడ కోసి దాంట్లో నల్ల మి మియాలున్ను ఉప్పు కలిపి కూడా ఎండబడతారండి
ఆ
ఆ మళ్ళీ పంచదార వేసి కూడా ఎండబెడతారు. అంటే ఇక్కడ మన దగ్గర కాదు గాని ఉత్తర భారత దేశంలో ఎక్కువ తింటారు ఈ ఉసిరికాయ అన్నది
అవునాండి
సరేనండి మీ అమూల్యమైన అని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి